ఆ నమస్తే అండి బావున్నార
మేం బాగున్నాం మీరు బాగున్నరా అండి.
ఆ బాగున్నారండి బా
ఏం చేస్తున్నారండి
అ
ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి ఇప్పుడే సాయంత్రం పని ఉంటది కదండి కొంచెం బయట పని ప్రిపేర్ చేసుకున్నాండి ఇకా అండి మీకు ఎక్కడికన్నా ఎల్లారా అండి మధ్య టూర్
ఈ మజ్జల్న హైదరాబాద్ వెళ్లొచ్చినా అండి గంతే.
హైదరాబాద్ లో ఏం ప్రత్యేకత ఉందండి ఏమన్నా
హైదరాబాద్ల
చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయా అండి హైదరాబాద్ లో
ఉన్నాయ్ అండి బోచ్చాడున్నయ్. అంటే మా రిలేటివ్స్ తోటి పోయినా అండి మా మామ తో. మా బాబాయ్ తోడు పోయిన
ఆ ఎట్ వెళ్లారండి ఏదన్నా టెంపుల్ కెళ్ళారా లేకు
ఫస్టు మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఆడ మా మామ ఉంటాడు అ మామ తోని ఫస్టు. వేరేటోళ్ళ బండి ఆడుకొని ఫస్ట్ మొత్తం త్రీ ఓ క్లాక్ వరికి తిరిగిన మండి బైట ట్యాంగ్ బండ్ బోయినం చార్మినార్ పోతాం అనుకున్నాం గాని ఆ రోజు. మోరమా ఏదో పండగంటగా మొత్తం సెవెన్ కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ ఉన్న పోలే ఈగాటు పోకపోతే ఆ మండి తిన్నామండి బయట ట్వెల్వ్ తర్వాత
అయితే ఏం తిన్నారండి
మండి మండి తిన్నమండి.
మండి అంటే ఏంటండీ నా.
మ మండి అంటే చికెన్ బిర్యానీ
అది చికెన్ తోటి తయారు చేస్తారా అండి
అవునండి
ఆ
తర్వాత పొద్దున్న.
మా నేను మా బాబాయ్ కలిసి ఐకియా ఉండు ఇంకోటి ఏదో నెక్సెస్ మాల్ అన్ని తిరిగినమండి దాని తర్వా అంత ఇది మా నానమ్మ అలా వర్క్ చేస్తది దాని పేరు ఏంటిదంటే
శిల్పా రామామ అండి.
శిల్ప రామామండి. అల్ల కూడా రాత్రి వాడు రాత్రి వాడుకు ఉంటే మా నానమ్మ బజ్జీలు తెప్పించింది అన్ని తెప్పించింది అండి
ఆడ ఏమన్నా ప్రత్యేకత ఉంటదా అండి శిల్పారామం అంటే శిల్ప కళలుంటాయా అన్ని.
అల్లా ఆడ అన్ని స్టాల్లున్నయండి. ఒక యాభై స్టాల్లు వరకు ఉంటయి. ఇంకా ఎనకాల పార్క్ లాగా మొత్తం ఏమో అన్ని ఉన్నయండీ. పార్కే అది ఎనకాల అన్నీ అల్ల ఏం లేదండి. ఎగ్జిబిషన్ లేదు కానీ నీ బొమ్మలున్నయండి అన్ని పాతకాలంవి.
అక్కడ అంటే శిల్పారామాం అంటె అన్ని శిల్ప కళలు ఉంటయా అండి.
అవునండి. అంటే గుడిశెల ఇల్లు, ఆ శిల్పాలు ఉన్నయి గుడిశె ల ఇల్లులున్నయ్.
పురాతన వాతావరణం ఉందా దాన్లో
ఆ ఉన్నదండి అంటే పాత పాత బొమ్మలు ఉన్నయండి.
అవన్నీ ఎవరు గోండోలు చెక్కినయా.
ఎవలు చేశిల్లో నాకు తెలవదు. తెలవదండి నాకు అది.
ఇంకేమన్నా కొత్త కొత్త అంటే ఇక్కడ స్టాలంటే ఒక దుకాణం లాగుంటయా అండి.
లేదండి ఒక కిరాణం లాగనే ఉంటది. ఓ గి పెద్ద స్టాల్ ఇస్తడండి గంతే అల్లా మొత్తం పక్కపక్కకే ఉంటయన్ని స్టాల్ అండి.
అంటే మనం పెట్టుకో మనం ఏం పెట్టుకోవాలనుకుంటమో అన్ల మనం
అది మన ఇష్టం. ఆ అది ఫ్రీగా అచ్చిందంట అండి. రేవంత్ రెడ్డి ఫ్రీగా ఇప్పించిండంట అది.
ఆహాహా హా మీ నానమ్మ వాళ్ళు ఏం బెట్టిలండి అందులా.
అందులోనా డ్రెస్సులు అమ్ముతరండి ఆ అది గల్స్ ఓన్లీ గర్ల్స్ డ్రెస్సే అండుతదండి. చీ అమ్ముతరండి.
అవి ఎట్లా ఉంటాయండి అంటే కాటన్ టైప్స్ ఉంటయా.
అవి కాటన్ డ్రెస్సులే కని అవి డ్రెస్సులని ఏమో అం అంటరు అండి నాకు తెలవది.
గ్యాలకు పోతుంది అంటరా గ్యాల పోతా డ్రెస్లు అంటరా అండి. ఉలెన్ తోటి అల్లినట్టుంటయా దారాలతోటి.
దారాల తోటి.
ఆ మరి హైదరాబాద్ ఎళ్ళారు కదా అండి. అక్కడ మీరేమన్నా ఇట్లా చార్మినారు మక్క మసీదు ఇలాంటియి ఉంటయి గాదా అటెల్లలేదా అండి మీరు.
అటు చార్మినార్ సైడ్ వెళ్ళినాం కానీ ఆ రోజు వాళ్ళ ఏదో పండుగ అంటా అండి. మొత్తం నైట్ తిరిగినా మొత్తం సెవెన్ కిలోమటర్స్ వరకు జనం ఉన్నరండి పోరాలే అటు.
వాళ్ళే అందరు ముస్లిమ్స్ ఉన్నరా?
అవునండి
ఆ అది మొత్తం ముస్లిం ఏరియానే కదా అండి.
అవునండి.
మరి ఇంకా ట్యాంకీ ఇ బండ్ అన్నరా అటు వెళ్ళలేదా అండి.
ట్యాంక్ బండ్కి వెళ్ళినామండి అటు పోయి ఫొటోస్ దిగినమండి దిగుతాంటే పోలీసోళ్ళు అచ్చిళ్ళు. పోలీసోళ్ళు బండి మీద వచ్చిల్ళండి, పోలీసోళ్ళు అచ్చినం కా పొమ్మని చెప్పిళ్ళు ఇగ మేము కూడా పోయినం ఇగా. హ్
ఎళ్ళిపోయిలంటే ఆ రోజు ము ఆ రోజు ముస్లిం వాళ్ళ పండుగ కాబ ఇగ కొంచెం ఎక్కువ గొడవలు గిట్ల ఇట్లా అయితానీ అని అట్లా
సెకెండ్ సాటర్డే ఆ రోజు సెకండ్ సాటర్డే. ప్లేస్ ఆ రోజు సెకండ్ సాటర్డే ముళ్ళ సండే
ఆ ఇగ జల్దర బాగుంటదండి మీరేమన్నా హైదరాబాద్ లో స్టడీ చేస్తరా అండి లేకుంటే జాబ్ చేస్తారుా
నేను్వు ఇంకా నాది ఇంటారే అయిపోలే ఇన్నే చేస్తావ రంగాల్లో
వరంగల్లనే చేస్తరా అండి
ఉ
ఆ ఇంక మీ మమ్మీ వాళ్లేం జేస్తరండి
మా అమ్మీ వాళ్ళ మా అమ్మీ కార్ షోరూమ్ లో కంప్యూటర్ వర్క్ చేస్తాారంండి
ఆ మీ డాడీ అండి
మా డాడీ షాప్ కి పోతాడండి పెద్ద ఇది షాపింగ్ మాల్స్ ఉంటాయి చూడండి మాంగళ్యా లెక్క
అ
అల్లా పని చేస్తాడు మా డాడీ
అయితే మరి మీకు ఇంకా అప్ ఇక్కడ హైద్రాబాద్ లో చార్మినార్ తర్వాత పేరేటీ ఉంటాయి కదండి ఆ గోల్డెన్ టెంపుల్ అక్కడికి వెళ్ళిం లా ఈ మధ్య కొత్తగా కట్టింది కదా అండి ఆహా ఇక్కడనే ఈ హైద్రాబాదునే ఒకటి అసెంబ్లీ ఆలు గోల్డెన్ టెంపుల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అండి
ఏమో ఆ వన్ని వెళ్ళలు ఆడు చిన్నదే మూడు రోజులు ఉన్నా మండి ఇవి తిరిగే వాడికే ఛాన్స్ అయియి ఛాన్ రోజులు
బండి ఎక్కడదండి మీరు కొన్నార అండి అక్కడ కొన్ని
అక్కడ మా బా మా బావ బండి ఇచ్చిందిదండి
ఆహా మీ బావగారు కూడ అక్కడే ఉంటార అండి
బావ గారు కూడ అక్కడ్నే ఉంటారు
అయితే బండ్లో పెట్రోలు పోస్కోని తీస్
అవునండి
మరి ఇంకేమన్నా హోటల్స్ ఆడిగి వెళ్ళార అండి
హోటల్స్ వెలినా మండి
ఏం తిన్న రా
చెప్పినా అప్పుడే అండి
బండి తిన్నరా ఓకే ఓకే మరి క్యాష్ ఎట్ల వచ్చి నాయండి మీకు ఎవరు
క్యాషా ఆ మా డాడీ ఫైవ్ హండ్రెడ్ కొట్టిండు సిద్ధు మామ ఎంత పెట్టినో నావ తెల్వది
మొత్తం ఆ రోజంతా వెయ్యి రూపాయలు దాక కొట్టిలా అండి
అవునండి ఆ రోజు వెయ్యి రూపాలు కాదు కాని రెండు వేలు దాక కూడా అయింది
రెండు వేలు ఊడ పెట్టుకున్నార
ఆ మొత్తం ఆ రెండు వేలు కాదు కానీ వెయ్యి రూపాయల దాక వచ్చినయి పెట్రోల్ కే ఫోర్ హండ్రెడ్
పోరండి మీ బావాన్నడు మీ బావ ఊహించలేదా అండి
మా బాబువల్లా అప్పుడు పెట్రోలే లేరు బండిచ్చుడే ఎక్కువయనే
అందుకే పెట్రోల్ పోయించా కొడుద మరి మీ బావ అన్నారు కదా మీ బావ ఏం డబ్బులు మీకు అంటే ఇట్లా కొనుక్కోవడానికి తినడానికి ఇవ్వడా అండి
ఇయ్యడా ఎప్పుడు ఇయ్యలేదండి నాకైతే ఆయన బండిచ్చుడే ఎక్కువ అండి
ఆహ
ఒకే
ఇంకా అండి మరి మీరు ఈ సమ్మర్ లో ఏద ఏదన్నా ట్రైనింగ్స్ అవి ఇవి ఎమన్నా చేసారా అండి ఇప్పుడు సమ్మర్ లో మూడు నెల ఎల్లు రెండు నెల్లు ఖాళీ ఉంటది కద అండి హాలిడేసు అలాంటి టైంలా ఏమన్నా టైప్ పింగు కంప్యూటర్ ఏదన్నా అట్లాంటి ట్రైనింగ్స్ ఏమన్నా చేసారా అండి
ఏం చేయలేదండి
నెక్స్ట్ సారి ఏదన్నా అట్లా ప్రిపేర్ చేసుకోండి రేపు ఏదన్నా జాబ్ల అప్పుడు ఓటియే
నాకు కంప్యూటర్ వర్చ్ కంప్యూటర్ వర్క్ వచ్చాండి నాకు
కంప్యూటర్ వచ్చిన టైప్ అనేది కూడా ఇంపార్టెంటే అండి ఇప్పుడు ఏదన్నా
పింగే ఫాస్ట్ చేసుకోవాల
ఈ కోర్టు జాబులు అవి ఇవు పడ్డప్పుడు టైపింగ్ స ఫికేట్ అడుగుతురండి అలాంటి దానికి కూడా మీరు చేసుకుంటే యూస్ఫుల్ అయితు
ఆ ఓకే అండి
అయితే ఈ మీ అమ్మమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారా అండి
మా అమ్మమ్మ వాళ్ళ ఎక్కడ వాళ్ళు మా సంత అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్సా ఆ
మీ సంత అమ్మమ్మ వాళ్ళు
మా సంత అమ్మమ్మ వాళ్ళు మా శాంపెట్లోనే ఉంటారండి
పక్కనే ఏం విలేజ్ కాదా అండి మీకు చుట్టుపక్కల విలేజ్ ఇల్లు ఏమన్నా ఉంటాయా అండి
మాదే విలేజ్ అండి మా ఊరు పక్కన ఏమి ఉండయ్ అన్ని సిటీలే ఉంటాయండి
ఎప్పుడన్నా ఏదన్నా విలేజ్ కి వెళ్ళారా అండి పల్లెటూర్లలో ఏం విలేజ్ వాతావరణం కూడా బాగుంటది కదా చెరుగట్టలు అ
అటు బట్టుపల్లి సైడ్ కదా అండి మీరు మాట్లాడేది
లేదండి మీ సైడ్ ఎ ఉంటాయండి అటు నేను
ఇటుసైడే మొత్తం ఆ రైల్వే ట్రాక్ దాటితే బట్టుపల్లే వస్తది అటు నీళ్లు ఉంటాయ్ మొత్తం అండి
మీకు కూడా బట్ పిల్ ఉన్నది అంటే మాకు కూడా ఇక్కడ ఒక బట్ పిల్ ఉన్నది
ఆ ఇడ కూడా ఉన్నాది బట్ పల్లి
థ్యాంక్ అండి మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఓకే థ్యాంక్ యూ